గుడ్ ఈవెనింగ్ సార్ నమస్కాం, ఆ సార్ హ్యాపీ సో హ్యాపీ,
ఆహా డ్యూటీ నడుస్తున్నదా
ఆ డ్యూటీ నడస్తంది సార్ కాకపోతే కాస్త అంత ఒక్కసారిగా వెదర్ మొత్తం చేంజ్ అయి
ఇ ఇటు స కూడా సేమ్ వచ్చే వెదర్ మొత్తం ఏంటే కొంచె మొత్త వెదర్ అ కడ్ వచ్చ టై సంథింగ్ ఆ ఉరుముతుంది ఇప్పుడు కూడా రెండుసార్లు ఇటువైపు పురాన్న చాలరు మారిది అక్చులీ అంటే చాలనా చోట్ల వెదర్ క్లైమేట్ అనేది చేంజ్ అయిందట ఒక ఒక వన్ అండ్ హాఫ్ అవర్ బిఫోరు అప్పుడు చేంజ్ అయిపోయింది వాతావరణము కానీ ఏంటిదంటే ఇలా వా చిత్తవరణం ఉంటే ఏంటదంటే కొంచెం వెదర్ చేంజ్ చేస్త చేం్ చేస్త ఏమవుతుందింటే కొంచెం కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి
అవును సార్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి సడన్ గా ఒకసారి క్రౌడ్ చేంజ్ అయిపోయసరి బడి కూడాడ
తట్టుకోలేదు బాడీ బాడీ ఎట్లా అంట లేజినెస్ సంగస్ సది లేజీినెస్ అనిపిస్తుంది ఇంకోటి ఏంటదంటే ఇప్పుడు ఇందులో ఇంకా వర్షం గన పడ్డదా అంటే ఇప్పుడు ఉన్న హ్యూడిటీ కంటే ఇంక ఎక్కువ హ్యూమిడిటీ అవుంది
అవును సార్ దాని తర్వాత వర్షం పాడి వెళ్ళిన తర్వాత ఏంట అంటే అధిక ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత అధికంగా పెరిగిపోతుంది
అన
అదే అదే ఇప్పుడు ఏదైతే థర్టీ పర్సెంట్ ఉోథర్టీ పర్సెంట్ కు
ఫార్టీ పర్సెంట్ అయితుది ఫార్టీ ఫైవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది ఉడికపోతకు
తగ్ తగ్గే అవకాశాలు చాలా తక్కువ చాలా చాలా తక్కువ ఉంటాయి
అంటే ఒక ఫోర్ ఫోర్ అవర్స్ ఎప్పుడన్నా వర్షం గట్టిగా కొట్టినద అంటే అప్పుడు ఏంటిది అనేది కొంచెం నీ మనం వర్షం అనేది భూమికి తాకే వరకు అప్పుడు కొంచెం అది తెమా అనేది ఉంటాయి కాబట్టి అల్లాగా ఉంటాయి
భూ భూమి ఒక మ మనిమమ్ చాలా ఒక కొన్ని ఫీట్ లోతుల వాటర్ అనే తీసుకోవాలా తీసుకొని భూమి వాటర్ తాగి వదులుతుందో అప్పుడు భూమిలో నుంచి వేడి అనేది తగ్గిపోయి అప్పుడు మాకు కాస్తంత ఒకటి రెండు రోజులే అది ఇది కూడా చాలా రోజులు ఉన్నాది సర్ ఒక్క రెండు రోజుల మటుకి ఒక రెండు రోజుల మట్టుకు మనకు చలి అనేది ఉంటుంది అతే అయితే ఈ మధ్యకాలంలో పొద్దున్న కూడా చలి పెట్ట చలి పెట్టేస్తుంది సార్ ఒక ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి తెల్లా తెల్లారే టైమ్ లో చాలా అంటే చాలా సలి పెడుతుంది మధ్యాహ్నం వచ్చేసరికి ఫుల్ ఎండ కొడుతుంది మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఈ క్రౌడ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మబ్బులు వచ్చ
మబ్బులు వచ్చేస్తున్నాయి ఇవి ఇట్లా ఇట్లా మోర్ దెన్ ఒక టూ డేస్ నుంచిలా అవుతుంది కావచ్చునా
మా మా సైడ్ ఇంతకు ముందు అంటే ఈ ఉగాదికి ముందు ఒక రెండు రోజుల నుంచి ఫుల్ వర్షం కొట్టింది ఫుల్లు పొద్దున పొద్దున చాలా బాగుంది క్రౌడ్ ఎటోలు అటు వెల్దా మనె టైమ్ల్ ఒక్క ఒక్క నిమిషంలో క్రౌడ్ చేంజ్ అయిపోయి ఫుల్ వర్షం కొట్టేసింది
వర్ష వర్షపాతం కూడా అయిందనండి
ఆ ఒక్క వన్ డే వన్ టే కొట్టేసింది మ పొద్దున్న సెవన్ నుంచి స్టార్ట్ చేసి దయితే దాదాపుగా ఆ త్రీ ఆ త్రీ ఏఎం త్రీ పిఎం వరకు ఒక్కడ తీరు కొట్టింది ఉరుములతో ఉరు ఉరుములతోటి ఆ త్రీ పిఎం వరకు పొద్దున స్టార్ట్ చేసి త్రీ పిఎంవర్కు ఉరుములతో కూడినర్షం
ఆ కరెక్ట్ కరెక్టే ఒక మన ఉగాది కంటే వన్ డే బిఫోర్ కదా అ ఉగాది కంటే వన్ డే బిఫోర్ చానా అది ఏంటదంటే నైట్ నైట్ లో చాలా అండి నైట్ లో చాలా ఎర్లీ మార్నింగ్ ఉండే మోర్ దాన్ ఫోర్ వరకు ఉండే కావచ్చు
పి యం వరకు ఉంది త్రీ పి యం వరకు కొట్టింది
త్రీ పి ఎం వరక్ ఉన్నార
చాన, అంటే స్లోగా ఫస్టు హెవీగా స్టార్ట్ చేసి తర్వాత స్లోగా అ తక్కువ అయిపోయింది, ఈ గాలి కూడా గాలి ఫుల్లు వర్ ర్షపాతం వచ్చింది, పాపం మా ఇంటి సా మా ఇంటి పక్కల వాళ్లయి రేకులు కూడా ఎగిరిపోయినాయి
ఇట్లా ఏంటిదంటే వర్షం వస్ ఏం కాదు కానీ ఈదురు గాలులు ఎక్కువ రావద్దు
ఆ ఎదురుగాళ్ల ద్వారా చాలా అంటే చాలా నష్ ష్టం జరుగుతుంది సార్, ఇన్లే కాదు అంటే ఒక్కొక్క ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేకుల షెడ్లు గానీ వగైర ఇంకేమన్నా ఉంటే అవి మొత్తం ఈదురుగాల్లకి లేచిపోతాయి
ఆ ఈదురుగాలులు ఉండద్దు, యాక్చువల్గా వర్షం వర్షం కొట్టని
వర్షం ఎంత కొట్టిన ఏం గాదు ఈది ఈదుర గా తోటి
ఈదురుగాలులతోని చాలా డేంజర్ అన్నిటికంటే మెయిన్ ఎలక్ ట్రిసిటీ ఎంటిదంటే ఎలక్ట్రి
అవును సార్ మా సైడు ఒక వన్ ఆ నైట్ మొత్తం వా లేదు
ఇయ్యారు అదే అం న్నాగదా ఎలక్ట్రసినేనంటే వైర్స్ అనే జంప ఇంకోదానిమీన పో లేపో సంథింగ్ వెరీ కింద పడతయని చెప్పి ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్స్ని ఆ అదే ఈదురుగా ఈదురుగాలులు ఏమన్నా చేయాలి చేయగలుగుతది
అదే అదే గాలి గాలిని తట్టుకోడం చాలా కష్టం ఆ గాలినంచనా వేయకూడదు ఇటువంటి టైమ్ లో ఎక్కువ శాతంగా బయటికి వెళ్ళడంకంటే ఇంట్లో ఉండడమే బెటర్
ఇంట్లో ఉండడం సేఫ్ ఎందుకంటే ఎందుకంటే మేన్ ఏమై అంటే మనకు రేకులు లేకపోతే ఇప్పుడు మనం ఏదైనా షాప్స్ ఉంటాయి కదా దానిపై సంథింగ్ షెడ్స్ అన్నా ఏదన్నా కానీయండి, ఇప్పుడు మనం మంచిగా వెళ్ళిన కూడా ముందటి నుంచేలి ఎమైన పడే అవకాశం ఉంటది
అదే అదే సార్ మా స్ ఇప్పుడు పల్లెటూరులో ఎలా ఉంటుంది అని అంటే, రోడ్ పక్కన కంపలు ఉంటాయి మట్ ఇవి రేగంప్ పను లాంటివిమ్ ఇప్పుడు మనం బయటకి వెళ్తున్నాం సడన్ గా గాలి ఆచ్చింది అవి ఆచ్చి మనని ప పట్కొని వెళ్తాయి డైరెక్ట్ మనకచ్చ తలుగుతాయి పట్టుకని వెళ్తాయి ఆ టైమ్ లో మనం ఈ కింద పడ్
ఏమన్న జరగచ్ మనం చెప్పలేము అది
చేయలే అందుకు బెటర్ ఇంట్లో ఉండే ఇంట్లో ఉం మన జాగ్రత్తల మనం ఇంట్లో ఉంటే ఏమిగాద్
అ ఈ ఎదురు గాలులు వచ్చేటప్పుడు మనం ఏమన్న బయటికి వెళ్ళే ప్లాన్స్ ఉంటే అది విత్డ్రా చేస్
ఆ ఎంత తొందరగ అంటే అంత తొందరగ మనం విత్ డ్రా చేసుకొని సైలెంట్ గా ఇంట్లో ఉన్నది బట్
బెట్రర అది ఇప్పుడు బెట్రరది ఇ ఇబ్ ఇప్పుడు ఇంకొకటి ఈదురుగాలతోని మనాక్ క్రాప్స్ కూడా ఇబ్బంది కదా
చాల అంటే చాల సర్ ఇప్పుడు ఇప్పుడు మామిడి తోట అనేది అయితే బాగ నష్టపోతరు వాళ్ళు మా సైడు ఆ మా సైడ్ ఒక మామ్ మామిడి తోట ఉంది. సార్ దాని కింద ఆ రోజు ఆవ్ ఉ ఉగాది రోజు అంటే మేము వెళ్తాం మామిడికాయలు దేవనికి అయితే మేము చూసినాం ఒక చెట్టు కింద విపరీ తంగా బడింది. హ్ ఒక రైత్ తుకు వా ఇ ఈదురుగాల్ల ద్వారా మామిడి రైతుకు చాలా అంటే చాలా ఈ సంవత్సరం బాగా అంటే బాగా క్రాప్ ప ఎలా క్రాప్ వచ్చిందో అలా క్రాప్ పడిపోయింది. ఒక్కోసారిగా
పోయిండు
ఆ బాగా అంటే బాగా నష్టం జరిగింది. స్
ఇప్పుడు ఇది ఇప్పుడే మామిడి కాయలు ఏ స్ సి ఏ అంటే ఇప్పుడు ఇ ఈ చెట్లు వేరుంటాయి. ఆ చెట్లు వేరుంటాయ్, కదా ఒక్కొక్క చె అంటే పా పచ్చడి చెట్లు వేరుంటాయి. లేకపోతే మన ఫ్రూట్స్ అవివే అవి
అవ్ అవును సార్ ప్పత్ అయితే ఇందులో ప్ప పచ్చడికాయకు పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే పచ్చడికాయ డి ఇది కాసిన ఫిఫ్టీన్ డేస్కు పచ్చరకాయ్గ గాస్తది దానికి దీనికి ఈ క్రాప్కు ఆ క్రాప్కు దాదాపుగా టెన్ టు ఫిఫ్ ఫీవ్టీన్ డేస్ తేడా ఉంటాది
ఆహా అలా కాదు అంటే చెట్టు ఒక్కటేనా సేమేనా
ఇప్పుడు బందులో చెట్టు సేమే సార్ దాంట్లోనే రెండు రకాలు ఉంటాయి కదా, అయితే క్రాపు మనకు ఈ ఈ ఏదైతే మనం ఇది పచ్చడికాయ ఉంది మీకు వగర ఇంకో చెట్ ఉంటుంది కదా దసరి కానివ్వండి ఇందులో బయంగరపల్లి
తూపాపరిదా
వీ ఈ వీటి
అయ్యేదాకంటే పచ్చడికాయకు చాలా తక్కువ నష్టం జరుగుతుంది పచ్చడికాయకు చ
ఆ బాగా తక్కువ నష్ట దర
రుగుతారు సార్ అయితే ఇప్పుడు యాక్చువల్ ఏంటిదంటే ఇప్పుడు మనకు ఆ కాయ ఈ కాయ అంటే చెట్టు ఒకక్కటైనా
ఆ ఒక్కటే ఒకటే అంటే చెట్లు రెండు రాక రకాల చెట్టు ఉంటాయి చెట్టు ఒకటే రకంగా ఉంటది కాని అందులోనే ఒక రకం ఒక చెట్టు కాస్తుంది ఒక రకం ఒక్క చెట్టుగా వస్తుంది
ఇప్పుడు మనము నార్మల్ గా వెళ్తాం కదా పొలంలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం మనం ఇంత ఎక్కడ ఇక్కడ చూసినా కూడా మనకి ఏం కనిపిస్తాయి అంటే ఇవి మనకు తొక్కు తొక్కు మామిడికాయలే కనబడతాయి ఎక్కువ
అంటే ఇప్పుడు తొక్కు మామిడికాయకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు ఎవరైనా ఎక్కువ డిమండ్ తొక్కు మామడికాయకలు ఇ ఇవి నా గా ఎక్కడనైనా దొరుకుతావు ఇవి మనం సాధారణంగా తినేటివి తొక్కు వచ్చేసి ఎక్కడ దొరకలో అనే దొకుతాయి కాబట్టి తొక్కు మామిమడికి కు ప ప్రతి ఒక్కరు కోటారు దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుది కదా సన్
ఊహు అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు ఆ ల్ ఏంటిందటే తక్కు మామిడికాయ డింమడ్ కు ఇప్పుడు తక్కు మా ఇ ఇప్పుడు మామిడికాయలు కూడా రెండు రకాల రెండు రకాల అంటే ఒక నెల తర్వాత ఇవి కాసి ఇవి తీసిన తర్వాత మళ్ళీ అవి వెళ్తాయి అన్నట్ట
ఆ ఒక దీనికి దానికి ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్ ఫీప్టిన్ డేస్ టేన్ టు ఫి్ప్టిన్ డేస్ తేడ ఉంటంది అంతే సార్
మరి అవి పెద్దగా ఉంటాయి కొంచెం రౌండ్ ఉంటాయి కదా
ఇవి ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి ఇందులో కూడా పెద్దది పెద్దది ఉంటది చిన్నది ఉంటది అయితే మనకు పెద్దదానికి బదులు చిన్నది అంటే మీడియం సైజు ల ఈ మీడియం సైజ్ ఏదైతే మనం వాడతామో మీడియం సైజ్ వచ్చే మనకు చాల అంటే చాలా ఉయోగపడుతది
అది రెండింటికి పనికి వస్తది అన్నటు ఇప్పుడు కానీ ఈ ఈ పెద్ద ఎవ్వైతే ఉంటాయో పెద్దయీ ఎక్కువ శాతం ఎవరు కూడా మామిడికాయలు తొక్కు పెట్టేందుకు ఇష్టపడరు
ఇష్టపడరు ఇష్టపడరు ఎందుకో అది అంటే అది ఆగదు అందులో
అందులో ఈ మీడియం మీడియం సైజు మామిడికాయ వచ్చేసి నారా నారా ఉండాల నారా ఎళ్తే ఏంది అని మనకు పచ్చడ అనేది బాగా
ఉప్పు ఉండి నార వెళ్తే ఒక కొన్ని మంత్ వచ్చేస్తది
వచ్చేస్తది అట్లా ఆహా అన్ని నిలువ ఉంటది
ఆ నిల్వ ఉంటది బాగుంటది
ఉంటది అది అది మన అది ఏంటిదంటే చాలా మటుకు అది బ్లాక్ ఉంటది కదా
ఆ బ్లాక్ ఉంటది
చాలా మటుకు బ్లాక్ ఉంటది రౌండ్లు ఉంటుది ఇ గట్టిగా ఉంటది
ఆ అదే అదే
అది ప పచ్చడి అది పచ్చడి మమిడికాయ కాదా
సైడు ఒక రెండు జాగాలలో ఉన్నాయి ఈ ఈ క్లౌడ్ వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల ఒక్కసారిగా బాగా అంటే బాగా నష్టపోయాడు
రై రైతులు బాగా నష్టపోయారా బాగా అంటే బాగా నష్టపోయింది ఇంత నా ఎన్నెడు నష్టపోలే వాతావరణం అలా చేంజ్ అవ్వడం అలా రైతులకు కూడా ఇబ్బంది ఏదన్నా కూడా మనము అదే అంటారు కదా అతివృష్టి అనావృష్టి సంథింగ్ ఏమో
అదే అదే అతివృష్టి అనావృష్టి ఎప్పుడూ ఎలా ఉంటుందో ఎవ్వలికి కూడా తెలియదు టైం ఒక్కసారిగా చేంజ్ అయిపోయి ఒక్కసారి ఆవ ఈరోజు వాళ్ళు పట్టుకొని ఏమింటే ఒక్కొక్క తోటనే వాళ్ళు ఉతకిచ్చేస్తారు తారు అ
కానీ ఇప్పుడు తీసుకుందాం ఇప్పుడు తీసుకుందాం అన్నా కూడా వాళ్ళు వాళ్ళ ముందలకి రారు
రాలు రా రాళ ఇంకే విధంగా వస్తారు చూసుకుంటా వచ్చి నష్ట చూసుకుంటే నష్టాల్లో ఎవరు పోలేరు కదా అది
సరే అండి మీరు మీరు చాలా అమూయ మైన సమయం కేటాయించారు మా గురించి ధన్యవాదాలండి చాలా విషయం చెప్పారు మీకు మాకు